పడతవ్ నాకు ఏం చేస్తానవ్
రాస్కుంటున్నా ఎక్కన్నా నా అర్థమయింది నా ఎందుకు
తెలీదు నాకన్నీ బద్దాలు అన్నీ అపద్దాలే చెప్తావ్
ఏమ్ చెప్పిండు
నాకు కోపమొస్తుంది ప్పుడు నేనెవరినో కొట్టాలి ఏదోకటిసిరేయాలి
అసలెందుకు ఏం అబద్దం చెప్పిండు
అసలు ను మాటతో మాట్లాడ్డమే మానేసినా ఇంటానావా తంత మా మాట్టాడమే మానేసినా నేనసలు ఆ పిల్లాని సర్కిల్ దగ్గరకే పిలవను రమ్మని ఏదో మేమటీ తాతా అంటే ఆ పిల్ల కూడా ఆడికే వస్తది అప్పుడు కనిపిస్తుంది కాబట్టి మాట్లాడతా అన్నీ అప పద్దాలేరా నోరు తెరిస్తే అపద్దాలే నేన్ పిచ్చిదానిలాగా అన్ని నమ్ముకుంటా కూర్చున్నా వన్ అవర్ ఫోర్టీ ఎయిట్ మినిట్స్ హర్షిని వన్ అర్ ఫార్టీ ఎయిట్ మినిట్స్ వీడియో కాల్ నేనేదన్నా నేనేదన్నా మా మాట్లాడు అంటే గంటలు గంటలు మాట్లాడ్డానికేముంటాయి అన్న కోపమొస్తుంది ఏంచేయాలి నేను
ఈసారి ఎప్పుడద మాట్లాడ్డానికి పిలిచినప్పుడు ఏమి ఉండదు దగ్ గంటల్ గంటల్ మాట్లాడ్డానికి ఈసారి ఎక్కడికన్నా మాట్లాడమని పిలిచినప్పుడు ఏంముండద్దే మాట్లాడడానికి గంటలు గంటలు అనను
అంది ఉందింక చుక్కలు చూపిస్తా చూడు నువ్వు నా ఫైతాన్ అసైన్మెంట్ చె చెయ్యొద్దు చె
ఓకే
అడి ఆ ఈసారి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నో నో పైతాన్ అసైన్మెంట్స్ బుక్ పోయిందన్నాడు కదా మళ్ళా వస్తాడ్ ట్యూటోరియల్ బుక్ కోసం చెప్తా అప్పుడ్ చెప్తా ఉంది ఉండు గతి అంటే ఏందో చూపిస్తా. నా పేరు తెప్పించి పెట్టుకుంటా చుక్కలు చూపియ్ పోతే
సరే హమ్
ఆల్ ద వెరీ బెస్ట్
థ్యాంకు సో మచ్ ఇప్పుడు నేను కొట్టాలి నేను కొట్టాలి నా ముంద లేరు
ఫిల్సికి ఎందుకే ఊకే నిజ్జంగా పిల్సీ కొట్టేసే
ఫోన్ తీసుకోడానికి వస్తాడుగా అప్ అప్పుడ్ ఉంది చెప్తా అంటే నేనేం ఆలోచిస్తున్నాన్ తే ఇప్పుడు ఆ చఛా చదివినా ఆన్ చెప్... అంతే బాగోదు
అ
అందుకనే ఆలోచిస్తాన
ఎందుకు బ ఇక్కిదేగా
ఏమన్నా అనుకుంటారేమో అని అంతె
ఎ
అయిన కూడ పర్లేదు న పరువు ఎట్లా లేదు చెప్తా అది కాదు నార్మల్ కాల్ అంటే ఏమన్నా అనుకోవచ్చు వీడియో కాల్ వన్ అవర్ ఫార్టీ ఎయిట్ మినిట్స్
రెండు సార్లు
రెండు సార్లు కాదు ఆ సెవెంత్ జాన్ ఫిఫ్టీన్ మినిట్స్ మాట్లాడుడు నైన్టీన్ మినిట్స్ మాట్లాడాడు
ఇంకా పైన కూడా ఒక ఫస్ట్ స్టార్టింగ్ల కూడా ఒక వన్ అవర్ వీడియో కాల్ ఉండే మళ్ళా కింద వన్ అవర్ కాల్ ఉండే మళ్ళా జాన్ సెవెంత్ కి ఒక నైన్ మ్
ఆ రోజు జాన్ సెవెంత్ నాకు ముద్దు పెట్టిన తర్వాత, ఆ పిల్లతో ఎట్లార వీడియో కాల్ మాట్లాడతాడు ఇది అన్యాయం అట్లాట్లా మాట్లాడతాడు నాకేమో పలను నేను అసలు పిల్లవాను ఆ పిల్లని సర్కిల్ దగ్గరికి అన్నా ముందర, డోకట డైలాగ్స్ అన్ని
ఆస్తునట్టుంది మండుతున్నట్టుంది అడుప్ ఇప్పుడు చాలా కాలుతునట్టుంది ఇగ
నిజంగా చానా కాలుతుంది, ఈసరి మనీ కోసం గాని, అసైన్మెంట్ కోసం గానీ, రికార్డుల కోసం గాని, రాని చెప్త
అయ్యో
ముందుగా మీ ఫ్రెండ్ పోయి అడుగు అని చెప్త కథల్ పడ్తూన్నాడు నాకిప్ ఇప్పుడు అదే కనుక బూతులు నెర్చ్ నేన్ మా తిట్టాలనుంది
నా బూతుల్ రావ్ కాబట్టి బతికిపోయావ్ లేకపోతే ఎన్ని బూతులు తిట్టేదాన్నో నేనె
నేర్పియాలా
ఇపటి పోయిస్తస్త కథలు వతున్నాను ఆ
హ్మ్ పాపం
హలో
నే నిన్ను అంటున్నా. నిన్ను అంటున్నా. నిన్ను అంటున్నా పాపమని.
మళ్ళా అతగాడికి సపోర్ట్ చేస్తవ్
ఏయ్ నిన్ నిన్ అన్ అంటున్నా పాపం అని
పూర్తిగా జరగాలని కోరుకుంటున్నా.
నా విషయంలో జరగదిది.
జరగాలి జరుగుతది. ఆ ఫోర్ ఇయర్స్ లో ఎవడోసారి జరుగుతది ఖచ్చితంగా జరుగుతది.
ఇందాకనే ఎవరో అమ్మాయి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తే ఏం చాట్ చేసినాడు స్క్రీన్ షాట్ పెట్టాడు.
చూసి నేర్చుకోవాలి. కొంచెమైనా బుద్ధి ఉండాలి. ఫ్రెండ్ అన్నాక అతని రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మాట్లాడు నాకెందుకు అపద్దాలు జెప్పాలి నేను తను మాట్లాడినందుకు కోపం రాట్లా తను అబద్దాలు చెప్పినందుకు కోపం వస్తుంది నాక మాట్లాడుకొని ఏమైనా వండుకొని నాకెందుకు అబద్దం చెప్పాలి
ఏడుస్తున్నావా
అంత సీన్ లేదు
కానీ కొంచెం కుల్లొచ్చింటదిలే
నాకు అప్పత్తం చెప్పినందు నాకు కోపం వస్తుంది
ఊహు
చెప్త ఫోన్ చేస్తారుగా అద్ద రాత్ర అత ఫోన్ చేస్తాడు కదా అప్పుడు చెప్తా గంటలు గంటలు మాట్లాడుకోవడానికి ఏముంది అన అంటా నేను కూడా ఆ ముంది కదా మీ ఫ్రెండ్ ఆమెకు కాల్ చేసుకో అని చెప్తా
అయినా మధ్యలో ఎందుకు గుడు మ మద్ద లేదో గొడవనట్టుంది యూ డోంట్ టాక్ ఐ విల్ బ్లాక్ యూ
అడుక్కున్నాడుగా మన మ నేను అడిగితే అదేమిండదు
వాయిస్
చెప్తా చెప్తా మే ఫోటో తీస్త కుంటావే
ఉ
నల్లు బాగా సన్నిహం వంటలు చేస్తాను వేగవే నాకు ఇప్పుడు కోపం వస్తుంది నే ఏం చెయాలా
స చేస్తాం ముసుకొని ఉంటా అంతే అంతక చేయండి సజేషన్ అంటే మూసుకొని పైకి కొట్టడమే
వయిస్ బ్రేక్ అయితుది అమ్మ
పోయి కొట్ట
పోయి ఫట్ అంటే నాకి అవైలబిలిటీలో లేడు
కాల్ జేయనా మా ఫ్రెండ్కిి
వద్దులే మీ ఫ్రెండ్కి చెప్పాకు దీని గురించి బాగున్నాా
అందులో మా ఫ్రెండ్ గూడా చాటింగ్ చేసాడు
చేసింది మీ ఫ్రెండ్ అయినా అపద్దాలు చెప్పింది నాకే మా ఫ్రెండ్ అయినా మీ ఫ్రెండ్ క బాగానే వచ్చుగా ఇంగ్లీష్ అట్ల ఎందుకు పెట్టినాడు
కాదు అదైతే తను మీ ఫ్రెండ్ చేసిందా చాటింగ మా ఫ్రెండ్ ఇంగ్లీష్ అంత చెండాలంగా ఉండదు
అదే గదా చెప్తా స్నాప్ లో రిమూవ్ చేస్తే నాకేం చెప్ప తెలుసా నేను రిమూవ్ చేసే అట్లా అడుక్కోను కాని వాళ్ళు ఇష్టం వాళ్ళు చేస్తే చేస్తారు లేకపోతే లేదని నాకు డైలాగు్లు చెప్పాడు ఇప్పుడు ఎందుకు అడుకున్నాడు ఎందుకు సవు యాడ్ చెయ బిర్యాని అన్నిీ అన్ని అబద్ద్దాలు నోధరిసే అన్ని అబద్దాలే
పొట్ట కోస్తే అబద్దాలే
నిజంగా ప్రతీదీ అబద్దమే
నాకు బ్రో ఫ్యూచర్ అర్థం అయిపోయింది.
అది కాదురా నాతో గంటలు గంటలు మాట్లాడడానికి ఏముంటాయి అన్నాడు వన్ అవర్ ఫార్టీ ఎయిట్ మినిట్స్ హౌ
రెండు సార్లు రెండు సార్లు
చాలు అవును, జనవరి సెవెంత్ కూడా నైన్టీన్ మినిట్స్ మాట్లాడ ఇప్పుడు టెన్ థర్టీ ఎయిట్ కి
గంటసేపు రెండు సార్లు మాట్లాడే డు నైన్టీన్ మినిట్స్ ఒక్కసారి మాట్లాడిండు.
అవును టైంలో వీడియోకాల్ ఏం అవసరం?
నేను కాల్ చేసాము నేను వాలీబాల్ దగ్గర ఉన్నా ేట్ న్నా తిరుగుతున్నా ఆకలి అయితుంది మళ్ళా ఫోన్ చేస్తా
మ్ మల్ల తింటావా చేస్తావా అని చెప్తున్నా కదా వేస్లో మ్మ్ హూ చూసుకో సమయం
వస్తది వస్తది నెక్స్ట్ సెమ్ లో వస్తుంది నా టైం చెప్తా చెప్తా
మ్
నెక్స్ట్ సెమ్ లో చాలా రికార్డ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అప్పు ఇట్లా అప్పుడు ఒకవేళ
మ మళ్ళా మాట్లాడదాం మాఊ మళ్ళా మాట్లాడతా హలో